హెల్ హలో ఎన్ని చేస్తున్ననారం ఓకే రోజు టాపిక్ వచ్చేసి బర్త్డేస్ చేసుకుంటే ఉపయోగమేంది లేకుంటేంది ఈకోప్ప వంట ఎవడు మధ
ఓకే అండి అదే ఈ బర్త్డేస్ విషయంలో చాలా మనీ అనేది ఖర్చు పెడుతున్నారు కదా ఈ జనరేషన్ వాళ్ళందరూ
హ్మ్మ్ అవునండి అసలు బర్త్డేస్ సెలబ్రేషన్ చేసుకోవచ్ హ్మ్మ్
ఆ ఇప్పుడు బడ్డేసల్లా ఏం యూజ్ ఉందండి అసలు బర్డేస్ అని చెప్పేసి ఇట్లా కేక్ కటింగ్స్ అన్ని వేస్టేజ్ అన్ని మొత్తం చేస్తున్నారు
అవ్
సేమ్ రేటు ఒక బర్త్డే అయినందుకు మంచి అన్నదానమ్ బయట పేద వాళ్ళకి ఏనా డొనేషన్ చేస్తే మంచిగ ఉంటది
అవునండి బర్త్డేస్ అంటే అసలు కేక్ కటింగ్ ఏ మొస్తది వేస్టేజే అయితది. అదే చిన్న పిల్లలు డొనేట్ చేస్తేనయినా మంచి వాళ్ళు మనకు పుణ్యం వస్తుంది వాళ్ళకు కూడా ఫుడ్ దొరికినట్టు కూడా ఉంటది
ఈ జనరేషన్ లో వాళ్ళందరూ ఇప్పు కేక్ కటింగ్స్ అని ఫ్రెండ్స్ బయటకి తీసుకో పోతున్నారు మళ్ళీ కేక్ కటింగ్ చేస్తురు అక్కడ సగం అక్కడ్నేవదిలేసి వస్తున్నారు ఇంకా మళ్ళళ ఈ ఫుడ్ దావత్ అని చెప్పేసి ఆమని అనవసరంగా ఖర్చు పెడుతున్నారు కదా
ఆ అండి దానికి కేక్ కటింగ్ అంటరు ఈ దావత్ అంటారు అంతా వేస్ట ఎత్తరు వాళ్ళే తింటారు తప్ప ఒకరికి పెట్టేది లేదు అండి హే మ హ్మ్మ్ అవునండి అందుకే కేక్ కట్ చేయొద్దు ఆ కేక్ కట చేసిన ఒక్క పీస్ కూడా వాళ్ళు ఇన్నర్ ఇట్లా పెడతారు మళ్ళీ ఆడ్నే ఇస్తారు హ్మ్మ్
మ్ మ్
ఫుడ్ ఇంట్లో వండి పెట్టి పులిహోరన లేకపోతే ఏదైనా వండి పెట్టి ఇంట్లో వాళ్ళకి తినిపియడం అలా బయట వాళ్లకి అన్నదాశ్రమం ఫుడ్ ప్రొవైడింగ్ చేయాలి అట్లా పుణ్యం కూడా వస్తుంది కదండి మనకి
అవును డొనేట్ చేయడం వల్ల మనకి మంచి జరుగుతుంది కొన్ని మూడ్
మా ఇంట్ల వాళ్ళకైన మా ఫ్రెండ్స్ కైనా అలాగనే చెప్తా ఇగా ఇక నుంచి ఇట్లా కేక్ కటింగ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి మనం మంచిగా ఇట్లా దగ్గర ఉండి అన్ని ఫుడ్ ఇట్లా మంచి ప్రొవైడ్ చేయడం బయట చేయాలి డొనేట్ చేయాలి అది లేని వాళ్ళకి ఫుడ్ ఇచ్చినటు కూడా ఉంటుంది కదా మనకి మన బర్త్డే రోజున మన కూడా పుణ్యం అనేది వస్తది
ఉమ్ ఇది చిన్న పిల్లలకి మనం ఎంత మనీ ఉన్నా కొంచమైనా ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఉమ్ ఇంకా అండి ఇ సి
అదే మొన్న ఒక బర్త్డే ఉండే అందుకే వేస్టేజ్ ఎంత అయింది అని చూస్తానా దాని గురించి చాల
అవునండి మా ఇంటి దగ్గర కూడా చూస్తున్న
మళ్ళీ ఈ మద్య ఎక్స్ ఎక్స్ కొట్టుకుంటున్నారు నెత్తిలల్లా
అండి హలీకి అనేసి
మళ్ళా స్మోక్ ఒకటి ఇట్లా అది మరి స్మెల్ అనేది ముక్కులోకి వెళ్తే
కొన్ని రావచ్చు ఇది క్యాండిల్స్ అవన్నీ పెడతారుగా కదా అవి పేలుతున్నాయి కూడా ఈ మధ్యలా ఉమ్ స్పార్కిల్స్ ఆ బర్డేస్కి అది అసలు పెట్టొదు చిన్న పిల్లల బర్డేలకు కూడా పేడుతురు వాళ్ళ వల్ల
మంచిగా ఉంటుండే చిన్న చిన్న క్యాండిల్స్ ఉంటుండే మనం ఊదుతున్నం ఇప్పుడు ఇవన్నీ పెడుతున్నారు పెట్టేసరికి అవి పేలుతూనే అసలు డేంజర్ అవన్ని
అవునా చిన్నప్పుడే బాగుంటుండె ఆ చిన్న క్యాండిల్స్ కలర్ కలర్ వి బాగుంట కొన్నిట్ల ఎన్ని ఇయర్స్ అన్ని ఇయర్స్ పెడుతుండే ఇప్పుడు ఇయర్స్ ఏ పెడతలేరు
అవును చిన్న మంచిగా ఇయర్ టెన్ ఇయర్స్ అని పెడుతుండే క్యాండిల్స్ ఉంటుండే మంచి అందరు వచ్చి కూచునేటోళ్ళు మనం కేక్ కట్ ఇచ్చేటోలం వాళ్ళకి అట్లాంటిప్పుడు కట్ అంటే పేస్కిపుకునుడే ఉంది తినడం కంటే ఫేస్కుకు రుద్దుడే ఉంది
ఇట్లా కి ఉమ్ అవును ఈ అబ్బాయిలదైతే కేకు రుద్దుకునుడె కాదు తెచ్చి మొకానికే రాస్తారు
ఆ
అందుకే ఇట్లా బర్డే చేసుకొవదు అసలు దాని వల్ల ఏం యూస్ అసలు ఏం యూజే ఉండదు
నేను కూడా అదే అనుకున్నా ఈసారి మా ఫ్రెండ్ బర్త్డే ఎవరదైనా సరే ఫుడ్ అనో చేసే ఎంత మనీ ఉన్నా ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ ఓ బట్టి బనానాస్ అయినా అంతే కదా అదైన ఇస్తే బెటర్ ఎ కదా ఉమ్
ఉమ్ ఇవి అయితే ఇయొద్దు అనవసరమైన ఖర్చు అయితే వద్దు
ఉమ్ బెస్ట్ రస్ ఆ అది కేక్ లో కూడా మంచిగ తయరు చేయనే చెయ్యరు ఆళ్ల ఏం కలుపుతారో ఇద్దరు మనం చూడం చెయ్యము కేక్ కటింగ్ మాత్రం వేస్తాం
అవును ప్యూర్ గా అయితే ఉండవు కదండి ఇవన్నీ కేక్ కటింగ్ కి అలా కెమికల్స్ యూజ్ చేస్ కావచ్చు ఏది నాచురల్ ఫుడ్ అనేది లేదు
మనం ఇంట్లో యేసుకున్నదే ఉంటది తప్ప ఊ హు అవును హు అవును నేను ఇప్పటి నుంచి అదే అనుకుంటున్నాను అసలు కేక్ కటింగ్ ఎప్పుడు మంచిది కాదు ఇప్పటి నుంచి మనం చెప్తేనైనా వేరే వాళ్ళకి అర్థం కావాలి
మన నుంచి స్టార్ట్ చేద్దాం ఇక చెప్పాలి మనం వేరే వాళ్ళకి దానివల్ల అసలు ఏముంది పైసా అసలు హెల్త్ నష్టం మా స్కూల్ పార్కింగ్ వల్ల ఆ కేక్ ఒకరికి కూడా రాదు మనీ వేస్ట్ అవుతుంది కేక్ కటింగ్ దావతనే ఎక్స్ గా పైసలి ఇయ్యాల మనము ఆ మండి కని వెళ్తారు అది కూడా సగం సగం అక్కడనే వదిలి పెట్టేసి వస్తారు మనీ వేస్ట్ అవుతుందని పరంగా వేస్ట్ అంతా వేస్ట్ అసలు అది వేరే వాళ్ళ అనాధ వాళ్ళకి అయితే పుణ్యం వస్తుంది వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం ఇచ్చినం కదా అని
అవునా అవును మండే కూడా మళ్ళీస్ తింటము అది ఎంత త్రీ హండ్రెడ్ అని చూస్తాం గానీ అది ఫిఫ్టీ రూపీస్ ఫ్రూట్స్ కొనేకి మాత్రం ఆలోసిత్తం అదేందో
ఏది మంచిదో దాన్ని అవాయిడ్ చేస్తాము హెల్త్ ని ఏది పాడు చేస్తే అవే తింటాము మనం
ఈ జనరేషన్ల ఇంట్లో బడ్డే పార్టీస్ అయి బర్త్డే చేస్తాను నా బర్త్డే కూడా చేసుకోవచ్చు
ఉ ఊ
కాకపోతే నా నాకు కేక్ కట్ చెపిస్తా అంటే వద్దు దాని పైసలు నాకు ఇయ్యి నేను వేరే వాళ్ళకి ఇస్తా అంట
అంతే అవును మా ఇంటి అక్కడ ఇక్కడ ఒక ఓల్డేజ్ హోమ్ ఉంది.
ఉ అవును
అది బెటర్ ఆప్షన్ నిజంగా అట్లాంటి వాళ్ళకి మంచిదిన చేస్తే మంచి ఉంటది
ఉ ఇట్లాంటి యేస్తానేతి
చెప్పాలి మనం వేరే వాళ్ళకి కూడా
హ్మ్ నేను మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కి చెప్తా ఇకనుంచి కూడా ఇండియా గేటు ఉ ఇప్పుడు దగ్గర్లో ఎవరు బర్త్డే ఉంది ఎవరు లేదు మా దగ్గర అయితే
ఉ మా దగ్గర కూడా లేదు
ఉ
ఒక ఆమెది ఉంది మా ఇంటి పక్కన ఉంటది ఆమెది
ఆ మరి ఆమెకు చెప్పండి
ఒకరి ఉండే నెక్స్ట్ మంత్ ఉన్నది ఒకరిది ఆ నెక్స్ట్ మంత్ ఇద్దరిదీ ఉన్నది
హ్మ్ చెప్పండి వాళ్ళ బర్త్డేకి ఇట్లా గిఫ్ట్ వాళ్ళకి చిన్నపిల్లలతో డొనేట్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీలైతారే ఇట్లా చేపిచ్చి మరా కేక్ కాదు వీళ్ళకి ఇంత మంచి ఇంత మందికి పెట్టినా అనేసి
ఉ బావుండు
ఇంకా అండి మీరైతే ఈ కన్సల్ట్ చెయకండి ఎందుకు ఈ బౌల్స్ ఉమ్
చూస్తున్నాం కదా మనము ఎంత వేస్టేజ్ చేస్తున్నరు ఆ కేకునీ, ఆ స్పార్కిల్స్ అవి స్ప్రే కొడతరంట స్ప్రే కన్లల్లకి పోతది, ఆ స్ప్రే స్పార్క్
ఉమ్ అవును ఇంకా కొందరు అయితే హిట్ తెచ్చి అది, అది మంట కొడుతుర్రు ఉమ్ ఇంకా హెల్త్ మొత్తం ఖరాబ్ అయి తది
హిట్ ఎందుకు తెస్తున్నరో ఏమో హిట్ తెస్తున్నర్. పెద్ద పెద్ద గన్ షాట్లని చెప్పేసి అవి, ఏమన్నా అయితే ఎట్లా అండి అసలు?
ఏమో అసలు హెల్త్ గురించి ఎవ్వరికి అసలు పట్టింపు లేదు, ఖరాబ్ అయినంక అయ్యో అని అంటరు, తప్ ప్ప ముందే అది అవాయిడ్ చేస్తే అప్పుడు మంచిగ ఉంటది కదా హెల్త్. ఇంకా చుల్నైతే హెల్ది కొంటె తీసుకొని మంచిగా బర్త్డేస్ అన్ని అవాయిడ్ చేస్
కరెక్ట్ టైం లనే చెయ్యాలె మనం ఎప్పుడే గని.
ఉమ్ మన నుంచి వంద మంది కావాలి అని.
ఒకర్ నష్టము పోవద్దు.
అవును ఇంకా అండి ఇ
చెప్పాలండి మీరే, మీ ఇంటి దగ్గర గుడ ఇట్లనే వేస్టెజ్ చేస్తరా బడ్
ఆ చేస్ తరండి ఇట్లనే, తో మొన్న గుడ బర్త్డేస్ అయినై, కేక్ కటింగ్ స్తారు అంతే అది పక్కన పడేస్తరు, మళ్ళా కట్టింగ్ చేత్తరు పక్కన్ అది తినమండి ఉమ్ కేస్త్ ఉమ్ హాయ్
ఉంటలేరు అయితే ఇంకో ఆమె ఇంకో ఆమె కలిసి ఏం చేసిర్రు, ఎవ్వరు తీసుకుంట్లేరని చెట్లల్లా పెట్టేసి అచ్చిర్రు ఆ కేక్. నీ ఎవ్వరు తీసుకుంటలేరు కాబట్టిగా, ఉమ్ ఈ జనరేషన్ నమ్ము లేరిప్పుడు అంటే అల్లా ఏమైనా కలిపిర్రు కావచ్చు కేక్ లా అనేసి అనుకుంటున్నరు.
అవును, ఈ ఇవాళ రేపు ఎవరు నమ్ముతరండి మనల్ని మనమే నమ్మము అసలు కొన్ని కొన్ని సి
ఆయన కొంతమంది అట్ల చేశెటోళ్లు గుడ ఉంటారులేండి, ఎందుకంటే కేక్ల ఏదైన్న కలపడమో, చాక్లెట్స్ లల్ల కద
కో ఎంత ఎందుకు మనమే ఎవరైనా ఒచ్చి ఇత్తే మనం తీ కుంటమా ఏ ఎందుకు అనేసి ఇట్ల మనం ఆలోచిస్తము కదా, ఉమ్
కరెక్టె
ఇంకా అండి మరి కేక్స్ అయితే తినకండి, అన్ల కెమికల్ ఉండేది తెలువది, అవాయిడ్ చేయండి. ఉమ్ అవును అవు
ఎందుకు అనవస్రంగా కేకులు అవన్నీ మంచిగ గుడి పోవాలి బర్డే అంటే అసలు మనం గుడికెళ్ళాలి మార్నింగ్ లేసి
ఉం ఉం మంచిగ టెంపుల్స్ కె
మార్నింగ్ లేవాలి తలస్నానం చేయాలి మమ్మీ డాడీ దగ్గర ఆశీర్వాదం తీస్కోవాలి మంచిగ దేవున్ దగ్గర ప్రేయర్ చేయాలి మంచిగ ఉండాలి బయటికి గుడికెళ్ళాలి
అవునండి
ఈ జనరేషన్ ఎట్లుంటరు లేస్తరు కతం పైసల్ తీస్కుంటరు బయిటికి పోతరు కేక్
అసల్ టెంపుల్స్ కూడ పోదే పోదు సక్కగ ఓకే అండి ఇంతటితో సమాప్తం
ఓకే అండి